హలో
హలో
బావున్నారా అక్క
ఆ అక్క బావున్నాం అక్క మీరు బావున్నారా
నా వాయిస్ నీటిగా వినిపిస్తాందా మీకు
ఆ విన్పిస్తాందక్క
ఏమన్నా రీసౌండ్ వస్తాందా
లేదక్క
ఉమ్ తిన్నారా అక్క
ఆ అక్క తిన్నాం మీరు
నేనింక తినలేదు అక్క ఏం చేసిన మీమ ఈరోజు అన్నము చింతాకు పప్పు
ఆ
మీరు
పప్పు అన్నం అక్క
అవునా మేం ఈరోజు చింతాకు పప్పు
ఆ ఇంకేం అక్క
పొద్దున్న లేస్తానే ఏం పని చేస్తారు అక్క మీరు ఏ టైం కి లేస్తారు
సెవెన్ అట్లా అవుతాది అక్క
అవునా
మీరు అక్క
మేము ఆరు కంత లేస్తాము అక్క
ఆ
ఇంకా ఆరుకు లేసి మేము కూడా అంతే కసువులు ఉడుస్తాను ఫస్ట్ ఇంకా ఆ తర్వాత బయట అంతా కడిగేసి ముగ్గేస్తాను కడ మాను అవి కడిగి ఇంకా మళ్ళీ మొఖం కడుక్కొని టీ కి పెట్టుకుంటాము ఇంక టీ తాగుతాము ఏడుకంత ఆ తర్వాత టిఫెన్ ఏదన్నా మళ్ళా చేస్తాం అక్క ఏడు పైన
ఆ
ఇంగా మీమైతే టీ తాగుతాం బాబుకు అయితే బూస్ట్ అట్లా ఏసిస్తాము పాలు కలిపి
అవును లెండి
ఇంగా ఆ తర్వాత టిఫిన్ చేసుకుంటాము
మ్మ్
ఇంగా తొమ్మిది కట్లా తినేస్తాము అక్క ఆ తర్వాత కడిగేస్తాము సామాన్లు
మ్మ్
ఇంగా అప్పటి నుంచి ఖాళీగానే ఉంటాం అక్క ఇంకేదన్న పని ఉంటే చేసుకుంటాను ఇంట్లో పనే మాకైతే
అవున
మ్మ్
ఇంట్లోనే ఉంటారా
ఆ ఇంట్లోనే ఉంటాం అక్క మీరు తిన్న తర్వాత వాకింగ్ చేస్తారా
నైట్ అయితే చేస్తాం అక్క
అవునా డైలీ చేస్తారా
డైలీ ఆ చేస్తాం అక్క
అవునా ఈ మధ్యలో షాపింగ్స్ ఏమన్నా చేసినారా
షాపింగ్స్ ఏం మొన్న పోయింటి అక్క ట్రెండ్స్ కు ఒకసారి
అవునా
ఆ రెండు టాపులు తీసుకున్నా
అక్కడ కాస్ట్ కదా చానా
ఆ అంటే క్లాత్ బాగుంటుందక్క
లైట్ ఉంటదేమో కదా
ఉ బాగ యూజ్ అవుతాయి
ఆ
హు
మ్
ఇంకేం అక్క
చెప్పాలి మీరే ఎక్కడికి తిరుపతికి అట్ల ఏమన్నా టెంపుల్స్ కి వెళ్ళలేదా అక్క
లేదక్కా ఎమి వెళ్లలేదు
ఆ అంటే ఎక్కడన్నా అమ్మ వాళ్ళ ఊరికి అట్ల ఏమి వెళ్ళలేదా
అమ్మ వాళ్ల ఊరికే అయితే వెలుతుంటా అక్క
అవునా ఏమిట్లో వెళ్తారు వెళ్ళాలనుకున్నా
బైక్ ఉంది బైక్ లో వెళ్తా
స్కూటీ న
హా
మీకు వచ్చాక్క
ఉ వచ్చక్క
అవున
క్ రాద
అహ లేదక్క లైట్ గా అప్పుడెప్పుడో ఒకసారి అట్ల తోలినాన ఇప్పుడైతే పర్ఫెక్ట్ రాదు నాకు అంటే మీరు ట్రైనింగ్ తీస్కున్నార
లేదక్క మా హస్బెండె నేర్పిించినారు
అవున సిటీస్ లో కూడ తోల్తారా అక్క
ఆ వస్తదక్క
ఆహ మాకైతే రాదక్క ఎక్కడికైన వెళ్ళాలన్నా మా దెండే పిల్చుకెళ్తారు
నేన్ వెళ్తా ఉంట వెళ్తుంటా ఇక నేనె వెళ్తా
అవున ఇంక ఎక్కడికన్నా మేము వెళ్ళాలనుకుంటే దూరమ్ మా అమ్మ వాళ్ళు ఇంక బస్ కి వెళ్తాము అక్క ఇక్కడ బస్ ఎక్కిస్తాడ మా విలేజ్ లోనే విలేజ్ పక్కన ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ దిగేస్తాము అక్కడికి నాన్న అన్నా కానీ ఎవరొకరు వస్తారు
హుమ్
ఇంక మళ్ళీ ఇంక మళ్ళీ ఒకవేళ మేము మళ్ళీ రిటర్న్ రావాలన్నా కూడ ఇంకా నాన్న వాళ్ళు బస్సు ఎక్కిస్తా మళ్ళ మా హస్బెండ్ వచ్చి రిసీవ్ చేసుకుంటారు
అవునండి
మొన్ననే రెండు రోజులు అయిందక్కా వెళ్లేేసి వచ్చినాము మా వదినది శ్రీమంతం ఫంక్షన్ ఉంటే వెళ్లేేసి వచ్చాం ఉమ్
నేన్ వెళ్తాంట
మీక్ దగ్గరేన కమ్మ వాళ్ళ ఊరు అవునా ఏదనా రీసౌండ్ వినిపిస్తుందా లేదు కదా అక్క
అహా లేదక్క నేన్ మాట్లాడినప్పుడు
ఆహా ఏం లేదు ఏదో కొద్దిగా లైట్ గా శబ్దం వస్తుంది వర్షం బాగా పడిందా అక్క మీకు
బాగా పడింది అక్క
అ మీరు ఏదన్నా కాయగూరలు కావాలంటే అక్కడే తీసుకుంటారా అక్క వేరే ఊరిక వెళ్ళాలా
అక్కడ ఇక్కడే దొరుకుతాయి అక్క
అవునా
ఉ
అన్ని దొరుకుతాయా అక్క
అన్ని దొరుకుతాయి
ఆ సరుకులు ఇట్లాంటివి అయితే ఇట్లా తీసుకు
డిమార్ట్ కి నెలకు ఒకసారి టూ మంత్స్ కి ఒకసారి
అట్లా తీసుకుంటారా ఆహా ప్రతిదీ కొనాలా కదా
ఆ ప్రతిదీ కొనాల్సిందే అక్క
హా అంటే మీరు ఏదైనా వ్యవసాయం ఇట్లా ఏంటన్నా పండించుకుంటారా బ్యాలు ఇట్లాంటివి
ఏం లేద అక్క మాకి భూమి కూడా లేదు
అవునా
ఆ అన్నీ కొనుక్కోవాల్సిందే అక్క
అవునా
ఆ
మేము అంతే అక్క అంటే మేము మా సైడ్ అయితే ఇంకా మాదిగా పల్లె ట్టూరేనా ఇక్కడ అంతా వ్యవసాయమే చేస్తారు ఇంకా మా సైడ్ మా వాళ్ళ అయితే వరేను చెనక్కాయ పంట పెడతారు అం ఈసారి కొత్తగా మొక్కజొన్న పెట్టినారు అక్కా
అవునులే
ఇంకా అవే మేము ఇంకా ఏమన్నా కావాలన్నా మేము కూడా కొనుక్కోవాల్సిందే
ఆ ఇప్పుడు ప్రతి ఒక్కటి కొన్నరుసస్తాం కోనల్సివస్తుండి అక్క
అవును
ఆఓ అప్పుడు అంటే పల్లెటూరులో ఏమన్నా పండుతాండా తీసుకుంటా అంటని
ఇంతకు ముందు కాయగూరలు ఇవన్నీ తీసుకుంటడాని
ఆ
అంటే తోటల్లో పెడతాండ్రి ఇంతకముంధ ఆ సరే అక్క
అ
హలో హలో
అక్క
వినిపిస్తుందా నా వాయసు
వినిపిస్తోంది అక్క
సరేలేంది అయితే
హా సరే అక్క